ఉహ్మ్ ఇంగ్ ఏం సంగత్లు పెట్రోల్ల ఎలా ఉన్నాయ్.
ఇప్పుడు వాళ ఉళ
అక్కడైతే అసలు దొరకట్లా.
అసలు ఏం చూపించట్లేదా వార్తల్లో గాని
వార్తల్ల అయేం లేవ్. మనకి ఇక్కడ ఏం చూపింట్ల మాగ్ జెప్ చెప్తున్నారు అంట. అంటే ఇబ్బందేం ఉండదని చెప్తున్నారు.
ఉమ్ హు
అట్ట ఇదే ఆపేస్తాడు ఒక ఐదు రోజులు ఆప్తాడు యుద్ధం. చర్చిలు జరుగుతున్నాయి అని అంటున్నారు.
ఉహ్మ్ ఐదు రోలయ్యాక మల్లి అదాంత్ టే వాళ్ళ మీటింగ్యిత్ ఉంటదొ అదయ్యాక మ ల్లి స్టార్ట్ జెత్తరు.
అవున్ ఉహ్
అహ్ తర్వాత ఇది గూడా రేట్ ఎక్ ఎక్కువైపోతుందంట గోల్డ్
ఉమ్ గోల్డ్. ఆ అప్పుడెక్కువయిపోదంత
ఉహ్
అప్పుడు ఎక్కువ ఈలోగ్ ఎవరు కొనుక్కుంటారో ఉన్న వాళ్ళ కొనుక్కోవాలి.
ఆహ్
ఉమ్ మనం
అదే డబ్బులుంటే కొనెస్ కొంటువుంట
ఆ
మ్మ్
తెల్లా ఇప్పుడే ఇంకా పెట్టింది అన్నం
ఉహ
ఉ
పని ఫోన్ ఎత్తట్ల
ఏ బి జిలా ఉన్న
గేంజీ
ఉహ్ హు
ఉహ్మ్
ఉండండి పంచలేదా ఏవి కార్డ్లు
మైబాదు ఇంకా రాలా
పెట్టాలన్నారు కదా ఆర్నెల్ల పాలు అయన్ని వెళ్ళ
ఆహ
ఏ అత్త
ఆహా
ఉ
ఆ వైజాగ్ ఆహా అటువేపు ఉన్నారు వాళ్ళు చుట్టాలు హలో
వాడ మారడు
ఆహా
అక్కడిక వాళ్ళ అమ్మాలు వాళ్ళు చెల్లుళ్ళు వాళ్ళక్కలు వైజాగ్లోనే ఉంటారు వాళ్ళు
ఆహా ఆ
అక్కడ
వాటర్ బాటిల్ ఆ తీసుకురా బాటిల్ ఆ
నూకలమా గుడి ఉంది
ఆ
గుడికెళ్ళి అక్కడ చీర జాకెట్ ఇచ్చి దండం పెట్టుకోని
ఆ
అనుకుండ అలా
హ్మ్
అ అదే మన వరకు ఇంకా రాలా
హ్మ్
బాయి బాబూ
హ్మ్ ఆ పేరు చెప్తావ్ ఆ మ్మ్
వెళ్ళేం గుడికి
మ్మ్
అటెళ్ళి ఆడనీ మ్యూట్ పడే ఉంటది తొమ్మిదింటికే మూసేసాడు చూద్దాం అనుకోండి సరే లేదని ఇంకా అలా తిరుక్కుంటా
ఆ ఆ
ఆ దహి పూరీ ఏదో ఉంటే
హ్మ్
వీటి దగ్గర
ఆ
పూరి అమ్ముతారు కదా
అవును
అక్కడ చాక్లెట్ తీూసుకొని తినేసచ్చ
ఆ
అ ఏ నల వరుపాల తొందరు తొందర అవన్నీ తిరుకొని యావేరో గవర్నర్ మరనిలీ ఇ వార్టీ సార్ పక్కన రోడ్ద
హ
ఏడు పాపన ఎకు మార్లు
ఆ ఆ ఓహో
నా ఎంత సంవత్సరం నుండి వచిన ఇ
ఆ
ర్ బాగా అంత రాండి ఆరన్నర్ర కే ఆవును గాలలకు మంటా
అలా ఇక్కడ ఎంత ఎంత పెద్ద వర్షం పడిపోది అనుకుంటే ఏం పర్ల కాకపోతే చల్లగా ఉంది ఆళ్ళు అదే కోల్ పెయడం వల్ల నేను పడుకో అమ్మో నిన్నంత దోమలు పొద్దున్న కుట్టుబాడి నొక్కింది ఇంత పెద్ద దోమ ఇంతింత దోమలు తె చ్చే ఎంత రక్తం తినేతున్నాయో ఏం ఏంటో గాని కుట్టుబాడి నాక్కైనా ఆలో చోట్ల చేత మేతే ఫోర్ ఇప్పుడు తగ్గింది పాపు
యాటు మళ్ళీ పా కొన పోయరా ఇంకోటి
ఏం కొంటారు మూడు వందలు అంట బ్యాటి ఏవది అన్న సుల్ పాడవద్ అదే బాబు పడిపోయినా ఏం అవ్వదు బ్యాట్లు అ ఏమి ఇదవ్వు మరి ఎందుకు పాడైపోయిందో అదే అడు ఇలా ఇలా ఏసాడు నిలువుగా అక్కడ ఏదన్నా ఇదయినట్టు ఉన్ ది పక్కకి అలా ఏస్ స్తుంటే పని చేసేది లైట్ ఎలుగుతుంది వర్క్ చేయట్లాగాని అయ్యో దోమలు ఉన్న స బ్యాడ్ తో కొడితే తెలియలేదు అ లేక హో దోమలు ఎం గాల ఇగ నీను ఇవతలికి కొంచెం జరుపుకొని పడుకున్న ఫ్యాన్ ఫైవ్ లో పెట్టుకొని ఆ అలా
బగర బాగరేనే వేసుకోవట్లేదు
మోలుతారు ఎంత ఏ అసలు తీయకుండా ఉంటే రావు అసలు ఇంగ ఈరోజు తీకుండ ఉన్ ఉండాలి మధ్య మధ్యలో అ ఎలాయినా వచ్చేత్తన్నాయి
బాకార ఎస్కో లద
దోవలెతేరా ఆహా వాళ్ళకి బాగానే ఉంది వాళ్ళ కోలర్ ఎతన్నారు అల్ కోల్ర్ ఇయ్యంగానే ఎగిరి పొ అయ్యి
ఆ
భయ నాకు ఇక్కడ ఇంకాంట ఏం పడుకుంటా ఆయన లేడని నేను నా రోజు పడుకున్నాను
సాలు ఆ
మీకు ప లేదా
నేను వేసుకున్నా నిన్న దోమలు ఉన్నాయిగా వేస ఆ ఫ్యాన్ లేకతే ఈ కూలర్ గాలే వస్తుంది అసలు ఫ్యాన్ కూడా అక్కర్లేదు సరే దావలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్ ఎస ఆ లేపోతే కోల్ర్ గాలి ఎనక నుంచి వస్తుంది
అ
తిరుగుతుంది కదా అది వెనక్ కూడా వస్తుంది గాలి ఆ ముందు వెనక రెండు పని చేస్తుందింటే అ వెనక్ కూడా గాలి తగులుతుంది ఆ గాలి చాల అనుకొని అలా ఆ పడుకుని పోతుంది
ఇలాంటి పోన్లు పెట్టుకున్న బాగున్నాది
ఆ
బాల్ రోడ్ పెట్టుకున్న బాగున్నాది
ఆ ఏమోలే మనకు ఎందుకు వాళ్ళు ఏదోటి చేసి కొండర్లు అంతవరకు వచ్చినప్పుడు ఆయన ఏం కొరుక్కోరా ఏంటి మనుషులు లేనంతసేపు కాని మనుషుల్ తో పనే ఉంది గను కోని బెట్టు కోడానికి
ఉం
విల్ది అదొక గడ్డి దగా కాకుండా వేరేది టైప్ మోడల్ కొనుక్ కున్నారు అయితే పక్కనా వోళ్ళకి కూడా చక్కగా ఇది కొంచం జిడ్డు ఏమి పట్టదు దూరంగానే పేడుతున్నారు అలా అక్కడ పడుకున్నాయి మొత్తం వచ్చారు ఫై ఫ్యాన్ కూడా వేయక్కరలే చా కబోడ్డు కోవచ్చు
ఉహు
నను ఇంక ఈ రోజు నిన్న దోమలు ఉన్నాయని కొంచెం వేసుకున్నా అయన నిదర పట్టేస్తుందిలే పడుకుని పోతున్నాం మధ్యన పడుకోవట్లేదు కదా ఆ గదులో వే కాసేపు కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు ఆ బ సమ్మమెధాం కొ చెండే ఎమ్ పని అంటే పనేమి లేదు కదా ఏం తోచట్లేదు కాబట్టి
హుమ్
హూ
ఎక్కడ చాల లేదా
ఎక్కడికి వెళ్ళట్లే ఎక్కడికి వెళ్తాం, ఇంక నేనుొక్కదాన్నీ ఏదో చర్చ్ అని తీసుకెళ్ళారు మొన్నేదో ఆ తిన్ డానికి కొండకి అలా వెళ్ళాం బండి మీద అంతే
పోయిన్నా బాగుండు అటు ఇటు తిరగడానికైనా హే సిటీ కూడా కాద్ సిటీ లోకి వెళ్ళాలన్
ఎక్కడా డబ్బులు ఉండాలి కదామ్మా ఏదైనా లో ఉండడానికి మరి కారు అయిన కారు అయిన ఉండాలి ఎవరు అడిగింది ళ్తల్ గో ల లేవ్ నేన్ అప్పుడు మూ స్ కూర్చోడమే హూ డ్రైన్ బెట్టా డ్రైల్ ఆ ఆ షూమి క్షన్
మార్
ఆ ఆర్త్ర
మేకలా ఇనబడుతుంది ఆర్
హూ నవ్వుతున్నాడ్ అయి నవ్వినా ఆర్ పూలే అన్నీ అరుపులే ఏ హే హే హే హా ఆ చానా జయాత్రడు బొడ్డోడు ఇంగేం ముందు ముందు న్ జెత్తాడో గానీ ఆ హా
నాప్పుప్పుడు ఏదైనా వండుకోకపోయారా ఇంకోటి
ఏ వండుతావ్ ఇంకా
ఉ
ఇగ వందు ముత్తది ఇదే ఏయో పప్ పప్పునా? పప్పే
ఉ
ఆమ్లెట్ అ ఎన్సాల్ లేత్తాం ఆమ్లెట్ ఇప్పు అప్పు కూడా కూడా ఏంటో ఎ ఇల్లుగా ఉంటది మళ్ళా ఉండదు అంతగా ఇది గట్టిలాగ ఇంకొంత కొంచెం నీళ్ళు ఏసేసి కొంచెం జారు చేయాలి ఇదగో పొద్దున చేసింద్ తగలడింది
నవసరంగా ఇల్లుంటే పోయేది నువ్వు రాయిగడ టైం పాస్ అయి
ఆ పిల్ల లోం న్ టార్ కాబట్టి బా టైం పాస్ అయిపోయింది తెలు ఎక్కడ ఎవరు ఉంటారు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళది లేదుగా ఎప్పుడు వచ్చినా ఇన్ ట్లోనే ఎక్కడికి వెళ్ళాలన్ కొంచెం బడ్జెట్ కావాల వాళ్ళకి మళ్ళీ ఊరు వస్తే, వాళ్ళకి బడ్జెట్ చూసుకోవాలి. ఇంకా తర్వాత ఆఫీస్ మొత్తం అదే. సెలవులేవు ఏవూ ఎ ఇంకా పా అదే ఓటీపీ ఓటీ కూడా ఓటీపీ కాదు ఓటీలు కూడా చేయాల్స్ ఒచ్చిది ఎంగ సలవులు ఎవ టూ మంత్స్ వరకు అననుస్ అన్నారు మారే ఊరేళ్ళొచ్చాక
ఉ
ఉళ్లొ